హలో
ఆ వినిపిస్ హలో వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా ఇప్పుడు ప్రాపర్ గా
ప్రాపర్గా యా వినిపిస్తుందండి
ఆ ఏంటండి ఏముంది లేదండి ఇప్పుడే తిన్నాం ఆ వాకింగ్ చేస్తున్నారా మీరు
మేం తిన్నామండి
ఉమ్ ఇంకేంటండి పిల్లలు ఏం జేస్తున్నారు
ఉమ్ అందరూ పడుకున్నారండి
ఓకే ఓకే
ఓకే
మీరు అండీ
ఏం లే ఇప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేసాను కొద్దిసాల అయిపోయిందండి వర్క్ గదా ఇంట్లో నార్మల్గా అందరికి ఉన్నది
ఊహ్మ్ ఓకే అవును అవును ఊమ్
హలో
ఏంటండి ఇప్పుడు మీరు ఫుడ్డు లో ఏంటి ఇష్టము మీకు బాగా
ఉమ్ ఫుడ్ నేను నాన్ వెజ్ పెద్దగా తినను వెజ్ లో తింటాను వెజ్ వెజ్ బాగా
ఊమ్ ఉమ్ ఓకే వెజ్ లో అయితే నేను అంటే అండి నాన్ వెజ్ వెజ్ రె బాగా తింటాను మళ్ళీ ఇలా ఫిషు ప్ర ప్రాన్స్
ఏదో నీ ఎగ్ తింటాను గాని ఫుడ్ ఐటమ్స్ కి వస్తే నేను ఖచ్చితంగా నాన్ వెజ్ తినను ఎక్కువగా ప్చ్ నాన్ వెజ్ కు ప్రిఫరెన్స్ చేయను వెజ్ లో చెప్ పన్నీర్ సమ్ ప్చ్ అలా తిన్నచ్చు మీరు ఏ ఏ ఏ ఏమన్ ఏ ఏ డిష్ బాగా చేస్తారు
నేనా అండి నేను నాన్ వెజ్ లో వచ్చేసి ఊమ్ చ చేస్తానండి చికెన్ గ్రేవీ తర్వాత చికెన్ ఫ్రై తర్వాత బిర్యానీ ఆమ్ అన్ని చేస్తా మైన్లీ ఇ ఇష్టంగా చేసుకునేది అంటే బిర్యానీ కబ్వండ్ అ అదే ఇయండి
నాకు వంటలు అంటే చాలా ఇష్టం చేయడం మా హస్బెండ్ ఎప్పుడు అడుగుతూ ఉంటారు వన్ నాన్ వెెజ్ నేర్చుకో నాన్ వెజ్ నేర్చుకో కోనేసి సో చెప్పండి చికెన్ బిర్యానీ ఎలా చేస్తారు
చికెన్ బిర్యానీ ఏముంది ఆనియన్ ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అనియన్ ఒక బవుల్ వేసు కోవాలి ఆనియన్స్ మళ్ళీ పుదీనా కొత్తిమీర తర్వాత చికెన్ మసాలా ఆ తర్వాత చ బిర్యానీ మసాలా ధనియాల పొడి మిరుపు పొడి కొన్ని పచ్చిమిరపకాయ పచ్చిమిర్చి తర్వాత ఇంకా ఏస్తారండి చాలా అ కొని కర్డ్ వేస్తారు తర్వాత ఇలా అన్ని వేయాలి అండి కార్డెన్ వేసుకొని మళ్ళీ కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసుకొని నా చికెన్ కడుక్కొని ఒక దాంట్లో వేసుకొనేసి ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసి వదిలిపెట్టేసేయాలండి మళ్ళీ అది అది తీసుకొనేసి బాగా బౌల్ చేసేసి ఆ రైస్ సబా సైడు ఉడ్కి చ్ కోనేసి ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఉడిక ఉడ రైస్ ఉడికింటుంది కదా సైడ్ లో వాటర్ ఓ సర్ మనం మైస్ ర్ పెట్టుకొనే స్ ఇస్ సరే ఇస్రు ఇలా కొన్ని వాటర్ ఎక్కు బెట్ కుంటాం కదా అలా పెట్టుకొని ఉమ్ దాంట్లే క్ చెక్క వంగము కొంచెం జీ జీలకర్ర ఇవన్నీ ఏస్ కోవాలి ఏస్ కొని లెమన్ పిండు కోనేసి సో వా వా రైస్ అనేద్ బాల్ జేస్ కోనేసి ఉగ ఎయిటీన్ నైన్ పై నైన్టీ పర్స్ సేంట్ అంతా బ్రౌన్ బౌల్ జేషి బౌల్ జేష్ కోనేసి మల్ దీంట్లో కేసుకొనిసేయళ్ళండి అదే దమ్ బిర్యానీ అయిపోతది నేనైతే అలాగే చేస్తానండి ఇంకా దాంట్లకి చికెన్ కాబావా అలా జేస్తాను హుమ్ అలా అండి మీరండి మీరేం స్పెషల్ గా చేస్తారు
నేన్ వెజ్ లో వోచ్చేసి వెజ్ కుర్మ వెజిటెబుల్ కుర్మా సాంబార్
ఓకే
రొండు బాగా చేస్త నేను
ఓకే ఓకే అండి ఇది తమిళ్ నాడ్ సాంబార్ బాఉంటుందండి
లే ఔనండి కానీ చ్ ఏదో బాఉంటది గాని అండి కానీ నాకు టేస్ట్ ఎందుకో నచ్చట్లేదు ఏదో సప్ సప్ గా ఉం
లేదు దాంట్లకి ఇంగువ ఏస్తారు ట టేస్ట్ బాఉంటుండి తమిళ్ నాడ్ సాంబార్
నేను ఒక్ సార్ ఎళ్ళాలండి ఇట చూసాను నేను అలా ఏమ్ పెద్ దగా అన్ పిచ్ ట్లే దాంకు
ఔనా లేదు నేను ఎళ్ నప్పుడు కొన్ని కొస్ అంటే మంచి హోడ్ త్ టూర్ పిళ్లాలండి చిన్న చిన్న హోటల్ తెర్ సే వాళ్ళు ఎట్లాంటే అట్ల చేసి పెట్టేస్తారు కన్ మంచి ఫుడ్ హోటల్ కి ఎళ్ళాలంటే సో అక్కడ బాఉంటది మీల్స్ కుద తమిళ్ నాడ్ మీల్స్ అని వున్ ట్ సో అలా బాఉంటాది మీల్స్ కూడా ఆ అసల్ త్ ఆ అది ఈయి వ్ ఎండ మీరప్ కాయి ది ఇచ్చేసి వే ఎస్తారన్ మాట రైస్ లోకి నంచుకొన్ తినడానికి
నో ఓహో
ఉహ్ సో దాంట్లకి జి జీలకర్ర తర్వాత సాల్ ట్ టు ఇంకా సమ్ థింగ్ ఏదేదో ఓ అంతా వేసింటారు అది ఎర్ చ్ బలే ఉంటుందండి ఎసలకు
హాఁ చూడాలండి ఒక్ సారి నేను ట్రై చేస్
ట్రై చేయండి ఒక్ సారి ట్రై చేస్తేనే కదా ఏదైనా ఈసార్ వెళ్ నప్పుడు ట్రూప్స్ కి అలా ఎప్పుడన్నా ఎళ్ నప్పుడు ట్రై చేశ్ చూడండి
ఉమ్ ఎళ్ళాలి ప్రి శరీర్ నాన్ కి స్టైల్ చేస్తాను
హ్మ్
ఇంకా స్వీట్ లో అంటే నాకు స్వీట్స్ ఇస్టం పెద్దగా హార్ట్ ఏమ్ తినన్ నేవు
ఉహుహు
మీర్ ఎక్కు హాట్ ప్రిఫర్స్ ఇస్తారా
ఆ ఆ ఎక్కువ్ హాట్ ప్రిపేర్ అంటే చెప్పాను కదా అండి అంతే ఆ బిర్యానీ కబాబు ఇది కో బావా ఆ లైక్ చేస్తాను ఆ ఇంగ స్వీట్ ట్లో వోచ్చేసి ఇన్ నా అంతేయండి నార్ మల్ గా గోధుమల పాయిసము డ్రై జాముూను కొబ్బరి వర్ ఓలే ఇలా
ఫుల్ షెఫ్ లా ఉన్నారు ఆయమ్ నాకు జుస్తే వంటలే రావ్ సరిగా
ఈ సీ ఈ స్వీట్స్ నాకి మూడు ఇష్టం మండి బా ఇష్టం. ఎక్కువ నేను దీన్నే ప్రిపేర్ చేస్తా ఈ మూడు దాంట్లనే.
మీ ఎక్కువ మీ ఆయన కోసం ఏ ఏ వంటకం ప్రిపేర్ చేస్తుంటారు మీరు.
అ నేను. వొచ్చేసీ ఈ రైస్ ఐటెమ్స్ అంటే, మా హస్బెండ్ కి చాలా ఇష్టం అంట, అంటే టమోటా బాత్ పలావ్. ఇలాంటిది ఇష్టం అన్నమాట, ఊ ఉమ్. అలా అంటాది వంట బాత అలా.
మీరు, ఏ ఫుడ్ మీరు ఏమన్నా. దా ఒక దా ఒక ఫుడ్ ని, లాంచింగ్ చేసుకున్నారా,
ఊ లేదంటే లేదు లేదు అలా అండి అలా. ఏమి చేయలేదు నేను, వింతవి ఏది ఇదిప్పటి వరకు.
ట్రై చేయకపోయారా.
లేదండి, ట్రై ఎం చేయలేదు, వెయిట్ చేయలేదు. మీరు, మీరేమన్నా చేసారా.
లేదండి. మనకు కూడా అంత పెద్ద పెద్దగా వంటలు రావున్నవి నాన్ వెజ్ ఏం కాగాని వెజ్ కాగానీ మ ఎంత ల. లేదండి చేయడం, తినడానికి చేసుకుంటాం అంతే అమ్.
ఉ ఉమ్. ఓకేండి, అలాగైతే, ఇంకేంటండి విశేషాలు.
చెప్పాలండి, మీరే.
మామూలు అండి, నేను అందరితోనీ, ఇలాగే మాట్లాడతాను.
ఓ అంటే కొంతమంది, ఎలానే ఉంటారు, సైలెంట్ గా. ప్రోట్ గా ఎక్స్ట్ గ అలా.
ఇప్పుడు నేను అలాగే ఉన్నానుండి.
హ హ్యాపీసిలి హ్యాపీసీలి. ప్లి.
ఊ ఓకే థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడ వెళ్తున్నారు నెక్స్ట్ మీరు.
ఏం ప్లాన్ చేయలేదండి ఇంకా, నార్మల్ వర్క్స్ ఎక్కువ ఉన్నాయి. ఓ అంతే, నామల్ అంతే, వర్క్స్ వర్క్ ఇల్లు అంతే. ఇంకా వేరే ఏమి లేదండి, ఇంకేంటండి.
ఇప్పుడే న డిన్నర్ ఏం చేశారు.
డిన్నరా అండి డిన్నర్ వచ్చేసీ. సి ఎగ్ చపాతి నూ, మళ్లి. ఆ బా అల్సందల పులుసు చేసాము.
ఓహో.
ఉమ్ అలా అండి
హల్చంల్.
అల్ అంటే, అల్సందలు అల్స. ఆలసందలను మళ్లీ ఇది అ పల్లీలు, ఆ పెసలు మూడు. ఉ కుక్కర్ లో, వేసి ఉడికించి బా ఉడికించుకొని. ఇంకా నేను సప్. అతిగా టమాటో ఎరగడ్డ తెల్లగడ్డ, తర్వాత ఆ ఇలా పచ్చిమిరప. కాయ ఇవన్నీ ఉడకబెట్టేసి ఆ. మళ్లీ అది చల్లగా చేసుకొని మిక్సీ కొట్టేసి, ఇ కొన్ని ఉడికి పెట్టుకొని కొన్ని న గింజలు ఉంటాయి క. కదా ఇవై కొన్నేతి దాంట్లాకి వె వేసు. కొని మిక్సీ బాగా గ్రైండ్ చేసుకునేసి. ఆ పప్పొప్పు పెట్టుకొని ఇలా వేసేస్తాను అన్నమాట అంతే మళ్లీ దాంట్లో కొంచెం మిరప పొడి ధనియాల పొడి సాల్ట్ పసుపు వేసేసి ఇంగ అంతే అలా అండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ప్రాసెస్ ఎలా చెప్తాను అలాగా హలో
మీ ఫిడో నేను ఖచ్చితంగా చేస్తానండి
మ్ మ్ ఓకే అండి అలాగైతే ఇంకేంటండి
ప్పాలండి
ఆ ఆ తీసుకొస్తాన్న ఆ ఓకే తీసుకొస్తా తీసుకొస్తామ్మా ఇంకేంటండి హలో
అండి
మ్ అవునండి అవును
మ్
హలో
ఏమైందండి
మా మదర్ పిలుస్తున్నారండి ఎందుకో వెళ్తున్నాను అవునా ఇది సెక్యూరిటీ వచ్చి గా కీసేసారు సో అందుకి ఆ అందు కు అమ్మ వాళ్లు వాకింగ్కి వెళ్లారు అలాగే అలాగా అ అందుకి కీస్ తీయడానికి వెళ్తున్నానండి సరే అండి అలాగైతే ఉంటానండి బాయ్
ఆ ఓకే అండి
మ్ మ్ బాయ్ అండి